ఏమెత్తనవ్
ఏముంని ఇల్లుడుస్తున్నా
ఉహు, పొయ్యచ్చిన్నవ ఆ ఫంక్షన్కి
ఆ పోయ్యి రాలే గని చుట్టూల వాళ్ళింటికి వచ్చ్నాం అక్కరున్న
హుహు, ఏంటే
ఏ జేస్తున్నా
ఏం లేదు ఇప్పురే మీ ఫ్రెండ్ తోడ్ మాట్లాన్నా
అవునా
ఇమ్మి వీళ్ళు ఏడుత్తాంటే బైటకికీ వచ్చినా
ఎవరేడుస్తల్లు
మా రెండ్ ఏడుత్తాంది. డ ఏం లేదు ఇగోమ్, ఆమె వదురుత్తాన్ అందుకే, చెప్పాన ఊర్లో చదివిత్తానవ్ మీ ఫ్రెండ్ ఎవరుతో అని
మా ఫ్రెండ్ ఒత్తాంద
ఆ
హు ఎందు కొడతాంని, ఫిచ్లెసింద్ అట్న
ఇ కొడతా వినికి కొడతా అంటారు వాళ్ళ అన్న ఏం వద్దనంటే ఎడ్తాండమే అయితే వీళ్ళు పోయి ఊపించుతళ్ళామని
వాళ్ళ అన్నోద్ద్దన్నడా
వాళ్ళ వద్దన్నో వాళ్ళన్న వద్దనే అంటాండు
అందరూ వేయ్ నంక ఆవొక్కటి ఎట్ల ఉంటదట
ఆల్లాన్నింటేలే
ఉ
అయితే ఈ వర్గ్ ఎత్తాంది, మా ఫ్రెండ్ ఇంకొత్త అన్నడు.
హుమ్
తిన్నావా
తిన్న
ఏం కర్రీ
కరీ చికెన్ అక్కడ ఏం చేసిందో హు మాట్లాడుతది చెప్పిళ్ల రేపు మా ఎంగేజ్మెంట్
ఆ ఆ
చెప్పిందా
చెప్పిన
వత్తవా మరి
ఏ డా ఏమొ చూద్దాం ఏం మోరానిక అయితే ట్రై చేస్తాం
అంతేనా
ఒకేళ వచ్చే ఛాన్స్ంటే వస్తాం
హుమ్
దేకున్ టే లేదు
ఉం ఇంకా
చెప్పాలి ఏంచేత్తలింకా మీ షెల్లే చెల్లె గిట్లా
ఏమున్నది కానీ నేను ఎగ్జామ్స్ కూడా అయిపోయినై కదా
ఆహా ఇంటికి వచ్చింద
ఆ వచ్చింది
ఉహు మరి ఉగాది పోతళ్ల మీ ఊరికి
డౌటే
ఉహు
పోగాలని ఇంట్రెస్ట్ లేదు చూడాలే
అవునా ప పండుగట్ట కదా మీ ఊర్లో పండుగట్ట కద
పండుగంటలు గాని పోవలా వద్దా అని చూస్తున్నా
మీ ఫ్రెండ్స్ పోతారుకవచ్చు రేపు త్రి థర్టీ వరకు పోతారట
ఉం మధ్యహ్నం వరకు పోతాని చెప్పింది
అది కట్టడం సేఫ్ తారు
హుమ్
మీరే చెప్పిర్రు గా ఇంతసేపు
ఆ
హు
చెప్పు
ఏం చేత్తళ్ళు మి వూరొళ్ళు
ఏముంది కాలీ అందరూ
కరువు పనికి పోతాళ్ల
పోతళ్లు
మాకాడ కూడా స్టార్ట్ అయింది నిన్న
అవునా
ఆ నిన్ననే చెప్పిది మా మమ్మీ స్టార్ట్ అయింది అని
పోతర వాళ్లు
అంటే మా మమ్మీ వాళ్ళు వేరే దగ్గరికి పోతారు
హూ
మమ్మీ జస్ట్ ఆధార వేసుకొని వత్తది
అవునా
హూ లేటు వచ్చి కానీ ఏమో త్రీ హండ్రెడ్ డైలీ ఉంటది
మాకు ఇక్కడ మార్నింగ్ సెవెన్ పోతే ఆఫ్టర్నూన్ త్రీ వరకు త్రీ హండ్రెడ్ అంట
మాకు అసలేం లేదు ఎయిట్ పోతారు లేవన్ వరకు వత్తల్లు అంట
అవునా అప్పుడు మా దగ్గర కూడా అట్టనే ఉండేగాని ఇప్పుడు మారింది కొంచెం
అంటే ఇప్పుడు వర్క్లు ఏమి లేవు కాబట్టి అట్లే అయినట్టు ఉన్నాయి ఐతే
కావచ్చు
మా కాడ ఇడ హిట్ కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి అట్టే పోతారు ఎక్కువ
కాఫీ చేసినట్టు ఉంది హా
పిలిచిందా మరి ఎంగేజ్మెంట్ కి
ఎంటిది
ఎంగేజ్మెంట్ పిలిచింద అంటానా
ఎవరు
ని ఫ్రెండ్
నాతోనే తన ఎంగేజ్మెంట్ ఎవరితో అనుకుంటాను
ఏమో ఎవరితో కేం చెప్పలేదు ఎంగేజ్మెంట్ అని కింద
లే లే రానంటివే మాతోనే మేమే చేస్ ఉంటాను దాన్ని వేసుకున్నాక ఇంకొకదాన్ని వేసుకోవాలి
ఊహూ
ఇద్దరు డీప్ ఫ్రెండ్స్ న వాటి
ఆహా పండుకున్నది ఇప్పుడు మీ ఫ్రెండు పండుకున్న మీ ఫ్రెండ్
ఏడ్చేసి పడి కుందా హ్మ్ పోయింది ఇయాల ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే
ఉమ్
రిలేటివ్స్ వాళ్ళు ఇంటికాడ ఉన్నావా మీ ఇంటి కాడ నా
అద్ ధ్ధం కాలే
వాళ్ళింటికాడున్నావా మీ ఇంటి కాడ నా అంటానా
మా ఇంటి దగ్గరలేను ఫంక్షన్ కొచ్చినాం కదా
ఊహూ అందుక్ కే సౌండ్ ఎక్కువొత్తాంది
ఆ
హ
సరే
శారి ఫంక్షనా
ఆ శారి ఫంక్షనే
అయిపోయిందా మరి
ఎక్కడ ఇంకా జరుగుతాంది
ఏం పెట్టిండు మరి మీరు
ఏముంది కట్నమే
ఇప్పుడు గోల్డ్ కు రేట్ ఎక్కువనే ఉన్నది మరి
అవును
ఆ సిల్వర్ అంటే ఏ సిల్వర్ ఏం పెడతారే హుం గోల్డే పెడతారు ఎక్కువ
అవును
ఇంకా
చెప్పాలి మీరే ఏమైనా మ్యారేజెస్ ఉన్నాయా ఇంకా
మాదే నెక్స్ట్ మా ఫ్రెండుది నాదే అం
ఊహూ ఫిక్స్ అయ్యిందా మరి
ఆ ఫిక్స్
రేపదొచ్చి మా బట్ బట్టలు విన్నంక మంచిగా విండితే చేసుకుంటా లేదంటే వదిలేస్తా
అయ్యో అదేంది
అంతే
మరి ఆమెకి ఎప్పినావ ముందు
చెప్పినట్ నె ముందే చెప్పిన
ఊహం ఓకే అన్నదా
ఓకే అంటది కదా
ఉ
ఎప్పట్నుండా సిక్స్త్ నుండి నువ్వు చేసుకుంటావా అనేది
అప్పటి నుంచి అయితే ఓకే అంటది మరి ఇప్పుడు నువ్వు చేసుకోనంటే ఎట్లా ఆమె ఏమైపోవాలి
ఊరేసుకుంటేది కావచ్చు మందుదాగుతదో ఉరేస్కుంటాదో
ఏమోయి ఏం చేసుంటదో
ఉం పక్కకుండి కాపాడండి తర్వాత
కా పన్ని ట్రై చెత్తాం కాని ఆమె ఏం చేసుకుంటందో ఫస్ట్ తేల్వాలే కదా
ఉహుం పని మంచి ఎతునే చేసుకున్నడు లే దాంట్లేదు
పని మంచిగనే ఎత్తది ఆమె
ఏమోన్న బట్టాలు మురికి బాగా చేసి పెడతా పిండితో చేసుకుంటా ఇంకో దాంతొ ఏమో గిన్నెలుదోయించి టఫ్
ఉ ఉ ఉ గిన్నెలు మంచిగ తోముతనే వేసుకుంటవా
ఇద్దర్ని టెస్ట్ చెయ్యాలె కదా
ఊహు ఇగ ఎప్పటికి వాళ్ళు అదే పని చేత్తరంటవా
అదే చేయాలి
వేసుకోమని రాత్రి రాత్రి నుంచి
చెప్తా
రేపు వత్తది కదా రాత్రి మొత్తం ప్రాక్టీస్ చెయ్యి పొద్దునచ్చి చెయ్యి అని చెప్పు
అదే పని చేయాలే
అయితే ఎక్స్పీరియన్స్ తోటి మంచిగ గడుగుతరు మంచిగ వండుతరు
ఊ
ఎవరిది వాళ్ళు ఫ్రెండ్ పెళ్ళున్నదట ఫోన్ మాట్లాడతాంది మీ ఫ్రెండు
అవునా
ఊ రేపు పోతది కావచ్చు
మా ఫ్రెండ్ పెళ్ళంటే ఆ నిన్న ఎంగేజ్మెంట్ అయింది
ఆ మొన్నై మొన్నైందంట
హూ
ఎంగేజ్మెంట్ పోతా అంటే వద్దన్నాట ఈ పెళ్ళికన్న పోవాళ్ళంటంది
ఎంగేజ్మెంట్ పిలవలేదట ఫస్ట్ వాళ్ళు
పిలిశిల్లట ఈమెని
చిన్న ఏజ్ వాళ్ళది
ఏమో ఈమెనే అన్నది పిల్చింది అని
గంతే
అవునా
ఊ
స్టోరీ వెట్టి ది కదా ఆ ఆళ్లేనా
ఆ వాళ్ళే
ఆళ్లదే
ఊ
పోతదట చెప్పాలె మరి
ఊ సమ్మర్లనే అయితది కావచ్చు ఎండా కాలంలనే
సమ్మర్లనేనా
ఊ ఎండకాలంలనే మంచి రోజులుంటే ఇక మే వరకు
అంటే ఇప్పుడు వేసుకుంటారు
హ
మీ మధ్యలో వేసుకోరా అంటన్నా
ఏమ్మ ఈ మధ్యలో మంచిగా ఉన్నాయా లేవ రోజులో
ఆయతానే ఇ పెళ్ళిలు ఇ మధ్యలో
హ
అయినా కూడా ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడే చేసుకోవాలంటే వాళ్ళ కూడా